హలో హలో హలో హలో నీ వాయిస్ వినిపియ్యట్లేదు లు త
ప్ప
ఏం చేస్తన్నావ్ హలో హలో ఇప్పుడు వినిపిస్తాంది మ ఏం చేయలే కాలేజ్ అయిపోయింది బయట కూర్చుని ఉన్నాం బస్సు కోసం నువ్వేం చేస్ చనా సరే అమ్మయ న ఊరుకు పోయింది కదా
ఉ సోమవారం వస్తు
స్పందన తిన్నావా వేర్ అర్ యు గోయింగ్ ఏందినా
ముద్దపపు ముద్ద పప్పు
మ్మ్
ఈషన్ చేపిచ్చు కోలామే
ఆ
ఇన్ష్
చేపిచ్చుకో సో చేపిచ్చుకో ఫ్రీగా బెటరే కదా అట్లా వచ్చేటివి వదులుకోకూడదు వసు, మొహ్ మొహమాటం బోయి చే మొహమ్మాటం బడుగుడుదు అట్లా ఫ్రీగా వచ్చేది
చెప్పే
ఆ
అదేందో అప్లికేషన్ ఇస్తారు పెట్టుకోరా చేజి చేపిస్తాను అనే
ఎంతిస్సార్ అంట ఆ చేపిచ్చుకో
చేయించుకోల దానిక మధహ్న మిసేజ్ పెట్టింది అందుకే మెసేజ్ పెట్టింది నేను
ఆహా జవి చ్చుకో మం ఎందుకు వదులుకోళం మంది మందికెళ్ళ ఇచ్చేది వాళ్ళ ఏం వేరేదియరు కదా
ఆ
మంది మనకే వస్తారు అట్లా దానిలో మహమాటం పడకూడదుచ్చ ఫ్రీగా వచ్చినప్పుడు
ఆ అందుకే ఆలోచిస్తే
ఏంగ్ జయబిట్కో మనమేం పెద్ద రిచ్ కూడా కాదు మమ్మాటంబడి వదులుకోడానికి
శనివారం సరే అని చెప్తే సనివారం పోతను అని చెప్తే
ఆ అ వెళలేదు అ సర వయి అంతద అప్పుడ వచ్చిందిన్యాయం ఆ అయితే ఎన్ని ఉంటాయని అంటే వాళ్ళు ఎవరు బయట చలం ఏలా అస ను చెప్తే
మా బావ ఎట్లున్నారు హలో హలో హలో హలో హలో
హలో హలో